ఆ అ చెప్పద్ ఎప్పుడుట్లా నాని నా నానికి చెప్పచ్చా నాకి కూడా నాని కూడా చెప్దాం
చెప్పు
ఆ తెన్న తెన్న టన్న టన్ ఇది గురుప్పదా హ్మ్ కట్ చేసే దానికే ఫొన్ కట్ చేయకు
ఆ
ఆ
మనం మాట్లాడింది క్కడ జత్ర
ఏం చేయరు ఏం చేయరు కానీ పర్సనల్స్ను పేర్లు చెప్పొద్దు పర్సనల్ చెప్పొద్దు సమ్
స్లేమా
ఉ ఒళ్ళే వెదు ఆ ఎంకరుం ఎంకరు అ త్తినవా
తిన్నా చికెన్
చికెన్ చేసిన్ర
ఎస్ నైట్
దాడివ పని కోరియా ఆ ఏయిటా
అ
ఎందుకు ఏలాకు చికేను
మన్న సండేదియాలక
ళ ఇప్పు నేను చికెన్ ఇద్దాం అనుకున్నాగానీ మూడు వందల ఇరవై రూపాయట చికెన్ రేటు
త్రిపురా ప బర్త్ డేకి దకితేలే
ఏందగుతు మూడు వంద యాభై ఐదు కోల్లె కోళ్లు తేవాలి కోళ్లు తెస్తే ఎంతమంది అయిత
మనిషికి ఒక కోడి తందూరి తందూరి ఆహా తందూరి వడి చేసి పెడదాం
ఆ వా అట్లయితే నాకు ఎన్ని రోజులకు అంశాలు తినాలని ఉంది గని రెండు కిలోలు రెండు కిలోలు నూ నూనె తేవాలి ఒక కేజీ ఒక కేజీ నూనె తేవాలి కో కోళ్లను తీసుకొచ్చి ఏ పాటుకు ఆ పాటు ఫస్ట్ కట్ చేసి ఉప్పుల ఉప్పుల నానబెట్టాలి దాన్ని ఉప్పుల నానబెట్టాలి నానబెట్టి తీ మంచిగా మంచిగా నూనె మొత్తం నూనె పోసి ఇక పెద్ద పెద్ద పెనంల ముక్కలు ఫ్రై చేయాలి అది ఈ పేలం కాదు ఇ ఇది ఇష్ట అది ఇది ఇనుప పెనం ఉంటది చూసినావా అది నాన్స్టిక్ నాన్స్టిక్ ఇనుప పేలం నాన్ స్టిక్ ఇంకో ఇనప పేలం లేదు మనకు
ఇనుప ఇనుప పేనమే మంచిది
ఆ నాన్ స్టిక్ తేయాలి నాన్ స్టిక్ దంటే దాంట్లో ఫ్రై చేయాలి
మ్మ్ గ్రిల్ చి గ్రిల్ చికెన్ తినబుద్దాయితుంది
గ్రెల్ బాగుండదు చి అబ్బో
బాగుండదులే కాల్చినట్టు
కాల్చినట్టు ఉంటది ఆగమాగం ఉంటది దానికి మొన్న అది పో ఈ రెస్టారెంట్లో మండి మండికి పోతే అసలు వాడు గీతతన్నం వేసిండు దాన్ని దాన్ని తినాలనుకుంటే దాన్ని తిందాం అనుకుంటే ఒరినియవ్వ గీదే సరిపోద్దారా బిర్రుగా బిర్యానీ తిని తిందాం అనుకున్నాం మొన్న అంటే మొన్న కాదు చాలా రోజుల క్రితం అప్పుడు స్టార్టింగ్ల నియవ్వ అదే తినలేక పోయినా అల్ల ఏదో కిస్మిస్ తూ చెత్త చెదారం ఆ మైనీసు అవన్నీ తయాంటే అమ్ క్కళ తినలేకపోయినాము అమ్మక అముక్కలను ఆ చికెన్ కూడా సరిగా అది ఏమమో చేసి ధనుడ్కబెట్టి తనకా కాల్చి ఆగమాగం చేసిర్రు అహ అదందంతా దరిద్రం మంచిగు ఉండ అది మంచిగా ఉండాలంటే
ఏం చేసుకో
ఆ తందూరి తందూర అంట అ దాని మంచి మంటలు కాలవలే
హ
మంచి కోడికోడ మంచిగా కట్టబెట్టి మంచి రాడవాలి అట్లయితే మంచిపోతు టే నూనెన్లే మంచి లే ఏ ఏ పాటుకు ఆ పాటు పోడు పెద్ద పెద్ద గతి పెద్దమన పెట్టి బయట బయట కట్టెల పోయి పెట్టి
హ
అట్లా ఫ్రై చేసుకోవాలి అట్ ఉడి మన ఇంటి వరకు అయితే మన మన వరక అయితే నాలుగ ఐదు పీసులు కొట్టుకొని
హుమ్ గ్యాస్
ఆ ఇప్పుడు ఎంత ఎంత మంది అయితే మనమే అఈ బ్రొం వాళ్ళ ఒక ఐదు పది మంది బానే వాళ బానే బా ఆదివారం కాబట్టి వాళ్ళుందరూ ఉంటారు ఇదంతా దగ్ దగ్రా ఉరువై అే కాదు
దేవాన్ష్ కిీ ఒక కోడి చివరికి భానుకోడుకు కూడా కోడి వాట వేసుకొని మదరం
బాను కొ బాను కొడుకు గలా వాళ్ళ అందరూ రావట్లే కాని
రాలనే వెయ్యలాంటిే ఇక్కడ ఉన్నారు కాబట్టి
వెీళ్ళుగా ఇక ఇక అమ్మ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకు ఏముండదునీ చికెనే చికెన్ చికెనే పోయాలి చికెనే తీసుకొచ్చి ఆ ఇక బిరియాని కు మూడు కిలోల రైస్ కొంచెం బిర్యానీ చేసుకోవాలి లేకుండా బావా గారు ఉన్నారణి చికెన్ చెస్తున చికెన్ రైస్ తోనే చేయాలి
తెలుగులోనే మాట్లాడే తెలుగు యాప్ డౌన్లోడ్ చేసిన అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి
ఆ ఇట్లా ఇ బస్ కడిషలు
ఉ
అది అది విషయం అట్లా
మ్మ్
అబ్బా గాలి మాత్రం సల్లగ తాక్ అక్కడ వాన వాన వాన తగ్గింద అక్కడ
గే నాలుగు జర శినుకులు పడతన్నయి టప టప
మ్మ్ దను సల్ల గా సల్ల గాలోత్తంటది మన్ చిగ ఇప్పు మంచి
ఈడ వాన పడతందిగా ఇక్కన్నించి అటు సల్ల గాలొత్తది గాని
ఇప్పుడు హై హైదరాబాదు దక్కన పీఠ భూమి ప్రాంతంలో అది దక్కన పఠ భూమి ప్రాంతంలో ఉన్నది కాబట్టి ప్లేసు అది ఖచ్చితంగా హైదరాబాద్ లో మూడు వందల య ఇరవై ఐదు రోజులు ఎక్కనో ఒక కాడ ఖచ్చితంగా వర్షం పడుతాంటది పొద్దునాంక పొద్దునాంక వాతావరణం ఎట్టున్నా కూడా నైట్ కంపల్సరీ సల్లగుంటది హైదరాబాద్ సిటీల సిటీలున్న ప్లేస్ అది అలాంటిది అలాంటిది కాబట్టే తెనుకడోళ్లు తెలీదు తె అ అక్కడ సిటీ కట్టిర్రు ఏ ఇక్కడ ఎక్కడ ఏ సీటు కట్టాలన్నా దాన్ని మ్మ్ ఎమ దన్ దానికి శిశు అన్నీ చూసుకొని కడతారు ఉట్టిగనే ఉట్టినే ఇల్లు కట్టుకోరు అది పెద్ద సిటీ అయితదని వాళ్ళ తెల్వద సంద్రంగ ఊ అది
కేరళలోనో ఎక్కడో కానిడ్ డౌను ప్రాంతంలో పెట్టారంట కసి టి
తమిళనాడు చెన్నై చెన్నై ఒక రా చెన్నైని అది ఒక ఇంజనీరు ఇంజనీరు కకృతి పడితే క కకృతి పడ్డా కకృతి పడ్డందుకు దాన్ని అది ప్రతి సంవత్సరం మునుగుతది ఒక ఇంజినీర్ ఇంజనీర్ చేసిన తప్పది అట్ల అందికె దాన్ని కొంచెం దూరంగ కట్టాల్సింది తను కొంచెం ఆ వేరే వేరే వాల్ల వాళ్ళ అంటె ఏదొ ల్యాండ్ ల్యాండ్ ఇష్యూ ల ల తీస్ ఒచ్చి ఓ ఇస్సునిస్ సెవెన్ టెస్ తిద్ది కడితే వీళ్ళక్ పైసల్ పెరుగుతయని ఉంటయ్ గద కకృతులు.
ఉమ్
అట్ల వాళ్ళ దగ్గర తెలిసినొళ్ళు ఎవరొ ఉంటే, వాళ్ ఇసుంట ఇసుంట సిటీని పెంచితే వాళ్ళ ప్లేసుల వరకూ ల్యాండూ రేటు పెరిగినయ్. సీటి మునుగుతాంది.
ఉమ్
ట్ల అది వాన్కి పుడు వాడ్ వాడు చివర్ వాడు లైవ్ వాన్ ఈ సిటీ ఉన్నంతకాలం వాన్ని తిట్టుకుంటనే ఉంటరు, వాన్ని వాడు వేస్ట్ గాడని. ఆ ట్ల
ఉమ్
ట్ల అది అది అది అది ఒకరు ఒక రాష్ట్రానికి చేసిన ద్రోహం అయితది, దొ ద్రోహం అయితది అది. అందుకే చికన్ ఎంత మ మా బిర్యానీ చేసిర్రా? ఓన్లీ
ఎహే ఉట్టి చికెనే ఆఫాఫ్ కిలో తెచ్చిర్రు ఒక్టి, రెండు పీస్ తీసి బోన్స్ మాత్రమె ఏసిర్రు.
ఆఫాఫ్ కిల దెచ్చిర్రా?
ఉమ్ ఓన్లీ పులుసొచ్చింద్నాకు.
ఉమ్ హు వాళ్ళఫ్గ్ర వాళ్ళే ఆవురావురావురని వాళ్ళు దాన్ని వాళ్ళ గ్గన్ ఆఫ్ కేజీ తెత్తె ఒక్కొక్క ముస ముసలామె తిన్ టది గావచ్చు నాన్
ఉమ్ ముసలామె ఇట్ట చికెన్ చేయమని గొన్ టన్స్ చికెను చికను చికన్
కనీ పైసలున్నోళ్ళు ఇగ కన్ తెచ్చుకొని తింటానికీ గంత మళ్ళ దీనికి దీన్ దీనికి బనికిరాని విషయానికొక దాని మా హెల్త్ బాగుండదని. ఆ ఆ ఊ వీళ్ళు వీళ్ళు వీళ్ళు మరే వీళ్ళు కలెక్టర్లై కలెక్టరై దేశాన్నుధ్ధరించాలి మరి వెళ్ళు
నెలకి, రొండ్నెల్లకి ఖచ్చితంగా హాస్పిటల్ల ఇరవై వేలు పెట్టొచ్చింది ముసల్ హాస్పట్లకు పోయి మళ్ళ ఉత్తి టైం పాస్ కి, మళ్ళ ఎంత హ్యాపీగుంటది తెలుసా ఆ రోజు? లు హాస్పట్లక్పోయినా. అన్నై మంచిగ చూత్ పిచ్చుకొని ఎంత నవ్వుకుంటుంటదొ ఆ రోజిగ.
ఉత్తుత్తిగనే టెస్ట్ జేయికుంటదంట, ఉత్తి బనికిరాని టెస్ట్ జనరల్ మామూలుగా ఆరు నెల ఆ ఆరు నెల్ల కోసారో సంవత్సరాని కోసారో ఊ మాస్టర్ చెకప్ జేయించుకుంటరు ఎవళన్నా అంతే అంత్
ఏంది ఈమె రొండ్నెలకోసారి జేయించుకుంటది
ఇగ అంతగట్లా పోవాల్సిన పరిస్థితి గిట్లా ఇట్లా ఇట్లా పోతే అందుకేే వే అప్పుడూ వాహ్ అప్పుడు వాళ్ళని వీళ్ళని కడుపు గొట్టిన పైసలన్నీ బీట్లో పో తనివి కావొచ్చు
ఊమ్
హుహుహు
ఊమ్ హు
ఇంకా ఇంకా ఇంకా గొప్పగా నేను అట్ట అట్ట సంపాయించుకున్నా
నేను అట్ట సంపాదిచ్చినా నా కొడుకూ మా ఆయనా అ ఏ అయన్నీ మరిషి గుర్తుయ్యట్లే నన్ను అంటారు
నను గుర్తించను గుర్తిస్తలేరు నేను జేసిన ఘనకార్యం జూస్నవా అనీ అని ఇప్పుడు గొప్పగా జెప్పుకుంటాము ఇప్పుడూ ఆమెకు విగ్ విగ్రహం కట్టీయాల్నిగ
ఊమ్
విగ్రహం కట్టి
మర్చిపోయారండి అయన్నీ మర్చిపోయారు నేను అట్ అట్ట జేసి మెళ్రిచ్చినా అంటుండె
ఊహు అట్న తెలికలు నీ తెలికలు పని జేస్నా నలుగురు కడుపు కొట్నా
మంచి కూల్ పని చేసుకునేటోల్లని కూలీ అబద్దాలడి మిగిలిచిందంట
ఆ
మ్మ్ నలభై సంవత్సరాల క్రితం వీళ్ళ పెళ్ళైన కొత్తలో ముసలోళ్ళు పెళ్ళైన కొత్తలో
అందుకు వీళ్లు వీళ్ళు చేసిన పాపమే వాళ్ల కొడుకు ప కోడ్
మానవడు మానవడు ఉత్తి డైపర్ల కె పదీవెలవుతున్న ఉత్తి డైపర్లు ఓన్లీ డైపర్ లకి అచ్చం నెలక